హలో హాయండి
ఏం చేస్తున్నారు బాగున్నారా
మీరు బాగున్నారా ఏం లేదండి టీవీ చూస్తున్నాం కూర్చుని మీరేం చేస్తున్నారు
నేను కూడా టీవీనే చూస్తున్నా
అవునా టీవీలో ఏం చూస్తున్నారు
నేను సీరియల్స్ చూస్తున్నానండి ఈ టైంలో
అవునా మీకు ఏ సీరియల్ అంటే ఇష్టం
నాకు నేను మా టీవీలో నేను ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తాను సీరియల్స్ అంటే అంత ఇష్టం ఉండదు నాకు ఇప్పుడు మా మాత్రం ఫిలిమ్ చూస్తున్నాను నేను
అవునా
ఆ
చెప్ప నాకు పాకిస్తానీ డ్రామల్ తమస్ బాగా ఇష్టం
ఆహా ఓకే సీరియల్లా వస్తుద అది
ఆహా సీరియల్స్ డైలీ ఎపిసోడ్ వస్తది ఉ చాలా చూస్తా నేను పాకిస్తానీ పని ఉంటే జోక్స్ బాగుంటాయి ఆ
కార్టూన్స్ చూస్ త్తార మరి
హా కార్టూన్స్ టీవీలో చూస్తా డ్రామాస్ సేమొ మొబైల్ చూస్తా ఉమ్ ఇంకా అయిపెయిందా పని
ఆల్మోస్ట్ అయిపోయినట్టే
ఊహు ఏం వండుతుడ్రు ఈ రోజు
ఈరోజు చికెన్ బిర్యానీ చేసా చేయ్యాలనుకున్నాం చేసేసా ఇం కొంచెం ఇంకొంచం ప్రిపరేషన్లో ఉంది
అహా ఇంక ప్రిపేర్ గాలేదు
ఇంకా అవ్వలేదు అంతా రెడీ అయిపేయింది
అ అవునా ఇంకా ఫాస్టింగ్ ఉండేనా ఈ రోజు
ఆహా లేదు లేదు నేను లే ఉండే నా చిన్నబాబు ఉండే రోజు
అవునా ఎలా ఉండే అంటే తన ఫాస్టింగ్ ఈరోజు ఒక్క పొద్దు
ఆ బానే ఉండా ఆఫ్టర్నూనూ టూ వరకు బానే ఉండే టూ త్రీ ఫోర్ కొంచెం
బగ్
కొంచెం పడుకొని లేచిన తర్వాత అబ్బా అబ్బా అన్నాడు
అయ్యో హా
తర్వా కొద్దిగా బానే ఉండే ఇప్పుడు ఇప్పుడే తారీ అయిపోయిన తర్వాత మస్జిద్ కు నమాజ్ కి ఎళ్ళిండు
అవునా
తరి చేపిస్తున్నారని అటే ఉన్నడు
ఓకే ఓకే ఇంకా మరి మీకొచ్చిందా ఈ మధ్యలో ఇస్తారీ పార్టీ
అ
ఈ మధ్యలో ఏటైనా వెళ్ళారా మరి ఇఫ్తరీ పార్టీ లేడీస్ కి ఉంటది కదా
మకానీలో ఎక్కువ ముస్ ముస్లిమ్స్ లేనందువలన ఎవరు పిలవలేదు వెళ్ళలేదు ఎక్కడికి కూడా
అవునా అక్కనే. ఇంకా మరి షాపింగ్ అయిపోయిందా.
ఇంకా అవ్వలేదండి వెళ్ళాలి టూ త్రీ డేస్ లలో వెళ్ళాలి షాపింగ్కి.
ఉహ్మ్ బాగా రేట్స్ ఉన్నాయి అమ్మె మా ఫ్రెండ్ తీసుకుంది. నార్మల్ డ్రెసే పంతొమ్మిది వంద్ వందల్. హలో. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
వాయిస్.
క్లియర్ గా ఉందా.
ఆహ్.
హలో.
ఆహ్ ఓకే ఇప్పుడు క్లియర్ ఉంది హలో ఆహ్ బాగా రేట్స్ ఉన్నాయి.
ఉంది ఇప్పుడు న్యూ మోడల్ డ్రెస్లలో.
కానీ డ్రెస్సెస్. పాకిస్తానీ సూట్స్ అంటుండ్రు అదే ఉన్నాయి.
మరి చెన్. కీలు వేసుకుంటే అవి ఎందుకు చెప్పండి. ఎప్పుడన్నా మ్యారేజ్ అప్పుడే. తీయాలి. కామన్ టైంలో ఆహ్ ఉంచుకోవాల్సిందే కదా.
కిరిలి లేదు నార్మలే ఉన్నాయి.
ఆహ్ కాటన్ వేర్ లోనేనా.
కాదు. షైనింగ్ షైనింగ్ బట్ట.
షైనింగ్ క్లాతా.
ఆహ్ అలాంటిలో కానీ బాట్. రెండు వేలు, పంతొమ్మిది వందలు. బాగా ఎర్లీ. నార్మలీ సాధనే కానీ బాగా. ఇకా రేట్లు బాగున్నాయి.
హ్మ్.
బాగుందంటన మార్కెట్ లో.
ఆహ్ రష్ బాగుందంట ఎక్కువ అంటే చాలా బాగా.
ఆహ్.
వెళ్ళి చూడండి ఒకసారి హు హు ఫోన్ దూరం ఉంద మీది
లేదు లేదు దగ్గర్లోనే ఉంది
హు అయిపోయిందా మరి పని
హ అయిపోయిదండి అయిపోయింది ఇంకా
ఉ
వేడి చాలా వేడిగా ఉంది కదా
ఇంకేం లేదు అందరూ నమస్ ఇలింద్ర ఇద్దరు కూడా మా హస్బెండ్ ఇంకా రాలేదు వర్క్ నుంచి
అ
మా అత్తమ్మ వెనకలా పడుకొని ఉంది ఆ ఇంకా అంతా ఖాళీని మీ నాకు వెనకాల డిస్ స్టబన్స్ వస్తుంది మీకు
ఒక్క నిమిషం స్రటిక్ ఇప్పుడు వస్తుందా
ఆ లైట్ వస్తు వస్తుంది ఇంకా వస్తుంది
అదేఓ ఇప్పుడు
ఆ ఇప్పుడు రావట్లేదు ఇంకా కాసేపు ఉండు ఇంకా చే చెప్పండి
చెప్పాలి మీరె మరి మాయటక్కేసుకుంటుండరా పండుగకి
ఆ వేసుకోవాలి నాకు వేసుకోవడం రాదు కని నేను అ మామూలుగా డొప్పాస్ పెట్టుకుంటాను ఆ డిజైన్ అస్సలు రాదు వేసుకోవడం
క్యాప్స
క్యాబ్ స పెట్టు కుంటాను నేను
అయ్యో
హ్మ్ నాకు పెట్టుకోవడం రాదు అయినా కానీ ఫోన్లో అన్నా యూట్యూబ్లోన అన్నా ఇలాగన్నా చూసి వన్ అవర్ వేసుకోవాలి నేను మెహందీ హ్మ్
తీవిస్కోండి బాగుంటాది
ఇంకా అదే చేయాలి
హ
ఉ ఇంకా ఇప్పుడు మామూలుగా ఎందుకు ఎక్కువ అని ఆలోచిస్తుూనే మనం మ్యారేజ్ అ పెద్ద ఫంక్షన్ ఉంటే వేసుకోవాలి కదా ఇప్పుడు దానికి ఆ రోజు పనే ఉంటుంది కదా ఇంట్లో అంతా సమ చేయడము అందరుూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పని అదే సరిపోదు అది
అవును ఇక పండుగ రోజు అదే అందరు వస్తారు కలుస్తారు
కలుస్తారు కదా కాబట్టి ఇంకా అదే సరిపోద్ది నాకు ఎపెషల్ గా చేసుకోవాలి ఈ ముందులో
అవును ఇంకా మరి మీరు ఎయితే వెళ్తారు పండుగ రోజు
మేము ఎక్కడన్నా ఎట్లా రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఆ రోజు కుదరదు ఎందుకంటే నెక్స్ట్ డే వెళ్తామ్
అవునా
ఆ ఆరో జూన్ ఇంకా మొత్తం ఇంట్లోని పనే ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు కదా రిలేటివ్స్ వస్తారు. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు
అందరు వస్తారు
ఆ రోజు కుదరదు ఇంట్లో నుంచి వెళ్ళడము ఆ నెక్స్ట్ డే వెళ్తాం మల్ల
అవునా ఇంకా మరి మీ ఎన్నయినాయి ఒక పొద్దులో
హు హ్మ్
మీ ఒక్క పొద్దులు ఎన్నయినాయి
అంటే నాకు కూడా హెల్త్ బా లేకుండే
హ్మ్
కాబట్టి నా కూడా నేను ఒక్కటిే కూడా లేకుండే కొంచెం హెల్త్ క్యూర్ అయిన తర్వాత ఉందామని అనుకుంటున్నాను మాకు ఒకటి పెద్ద రోజా ఉంటుంది కదా శబ్ పని
అవునా
ఒకేవేళ ఆ రోజు ఉందామని అనుకుంటున్నాం
అవునా మరి ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్
కొంచెం పర్లేదు బానే ఉంది. కానీ అప్పుడప్పుడే బాగుంటుంది మళ్ళీ అప్పుడప్పుడే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు
అవునవున్ వెళ్ళాలండి మరి హాస్పిటల్ చూపెట్టు కాల్ అండి ఒకసారి
వెళ్ళాను హాస్పిటల్ వెళ్ళాను మెడిసిన్స్ కూడా తీసుకున్నాను కానీ వీక్నెస్ బాగుంది అన్నట్టు
అవును అవి తాగండి జ్యూస్లు మంచిగా క్యూర్ అయితది
అవునవును ఫ్రూట్స్ ఉన్నాయి కర్బూజా ఏనాల్ పని బొండాసలు తీసుకుంటున్నాం
తరబూజ్తో షర్బత్ చేయండి బాగుంటది
మొహబ్బత్ షర్బతా
హా
ఎలా చేస్తారు అదే నాకు తెలియదు మరిీ
అది మనం ఏమంటారు అది హబ్జా అంటారు కదా
ఆ అదే అబ్జా
ఓ అబ్సా నా అది దాంతో ఆ అంటే పాలలు పాలు వేడి చెయ్యొద్దు పాలు వేడి చేయొద్దు. మన ఐస్ ఉంటది కదా ఐస్ జమ చేయాలి. అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ చేయాలి ఐస్ చేష్ణా చేసా తర్వా త అది హర్బు తర్బూస్ క కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీస్ లో కట్ చేసి పాలు ఇంకా ఐస్ వేసి దాంట్లో అది వేయాలి. వేసి కలపాలి, కలిపి తాగలి బాంటది రప్సా వేసి కలిపి చల్లచల్లగా తాగాలి బాగుంటది